హలో
ఎన్నిస్తుినారణే
ఏం లేదండి మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి మీకు మీ కుటుంబంలో ఎవంటే ఎక్కువ ఇష్టం అండి
నాకు మా కుటుంబంలో తాతయ్య అంటే చాలా ఇష్టం అండి ఆయన మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారండి
మ్మ్ హ్
మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారండి
మేము మా కుటుంబంలో ముగ్గురం అండి నేను మా అమ్మ గారు మా చెల్లగారు
అవునాండి
మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి మీ కుటుంబ సభ్యులు
మా కుటుంబంలో నలుగురమండి నేను నాన్న తమ్ముడు అమ్మ
ఇప్పుడు మీరు ఉండే ఇంట్లో ఎంతంటే మీరు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారా లేకపోతే ఇక్కడ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ అమ్మోళ్ళతో ఉంటారా
నాకు నానమ్మ వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారండి నేను మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ కాడ చిన్నప్పటి నుంచి
మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారండి ఇప్పుడు మీరు
మా అమ్మమ్మ వాళ్ళకి మొత్తం ముగ్గురండి మా మమ్మీ పెద్దది పిన్ని మామయ్య
మీరు మీ ఇప్పుడుండే ఇంట్లో మీ అమ్మమ్మ వాళ్ళతో సహా మీరు మీరు ఎంత మంది ఉంటున్నారు అని అడుగుతున్న ఇంట్లో
మేమిప్పుడు అమ్మమ్మ తాతయ్య నేను మా తమ్ముడు మా పిన్ని వాళ్ళ కూతురు అంటే నాకు చెల్ల అవుతుంది
హ
మీ కుటుంబంలో పెద్దవారు ఎవరండి
మా తాతా మా నానమ్మ వాళ్ళు
అవునండి మీ తల్లితండ్రులు ఏం చేస్తారండి
మా తల్లిదండ్రులు ఇద్దర బిజినెసే అండి
అవునా మీకు అన్న తమ్ములు గాని లేదంటే అక్క చెల్లెలు గాని ఉన్నారా అండి
మా చెల్లి ఉందండి మాకు మా చెల్లి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది
ఏ కాలేజ్ లో అండి
కిడ్స్ కాలేజ్ అండి కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో
మీ కుటుంబంలో ఆ చెప్పండి
మీకు మీ కుటుంబంలో ఎవరి చేత వంట తింటారు మీరు
నేను మా తాత చేసిన వంటకాలే తింటానండి
అంటే మీ తాతగారు ఏం చేస్తారండి
మా తాత గారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి
మ్మ్
మా అమ్మమ్మ హౌస్ వైఫ్ అండి
మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారండి
అమ్మగారేమో అంగన్వాడీ టీచర్ అండి నాన్నగారేమో మీ సేవ లో పని చేేస్తారండి
మ్మ్ అంటే మీరు మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదండి మీ ఇంట్లో వాళ్ళల్లో ఎవరు ఎక్కువగా చూసుకుంటారంండి ఇంట్లో ఖర్చులైనా లేకపోతే ఏదైనా
మా ఇంట్లో వచ్చేసరికిేమో మా అమ్మనే చూసుకుంటదండి అంతా ఎందుకంటే నాన్నగారికి ఆరోగ్యం బాగు గోదు నాన్నగారికి కొంచెం హార్ట్ ప్రాబ్లం అనేది ఉండేది ఇగా అమ్మనే ఇంటికి పెద్ద ఇగా అమ్ అమ్మనే మా పైసలు గాని ఇంకేమనా ఉన్నా అమ్మగారే చూసుకుం ఉంటారండి
ఇప్పుడు మీరుంటి ఉన్న ఇంట్లో ఎవళ్ళు చూసుకుంటారండి
మా ఇ ఇప్పుడు నేను ను ఉండే ఇంట్లలో మా అమ్మమ్మ గారు చూసుకుంటారంండి ఏ ఖర్చు అయినా ఏదైనా గానీ అమ్మమ్మ గారే చూస్తారు
మీరు అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫంక్షన్ గా నే ఫంక్షన్స్కి వెళ్తారా లేదా మీ నాన్నగారు సా ఫంక్షన్స్కి వెళ్తారా
మేము మొత్తం మా అమ్మ గా గారి సైడ్ అండి ఎందుకంటే మేము చిన్ చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చనిపోయారు కాబట్టి మాకు వాళ్ళ తోటి అంత లేదండి అండి మేము ఎక్కువ అమ్మమ్మ వాళ్ళతో ఉంటామ అండి
మొత్తం మీ అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మకి ఇంతమంది అండి
అమ్మమ్మకి మొత్తం ముగ్గురండి మా మమ్మీ పెద్దది పిన్ని మామయ్య
అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళైనా
ఆ పిన్నికి అయింది మామయ్యకి అయింది ఆ నాకొ ఒక తమ్ముడు ఉన్నాడంండి పిన్నికైతనేమో ఇద్దరు కూతుల్ అండి నాకు వరుసకు చెల్లెలు అయితారు మామయ్యకి ఇద్దరు బాబులు నాకు వరుస నాకి బా మార్దయిలు అయితరు
బ
పెద్ద చెల్లమో ఏంటిదండి
ఎవరెవరు ఎక్కడ ఉంటరు
పిన్నివాళ్ళేమో సూర్యాపేట్ డిస్టిక్ట్ అండి మామయ్య వాళ్ళేమో హైదరాబాద్ సైడ్ అండి
ఉ వాళ్ళు ఉద్యోగాలు ఏమైన్నా ఉన్నాయా లేపోతే
ఆ బాబాయ్ గారేమో నాగార్జున సిమెంట్ లో మేనేజర్ అండి పిన్ని ఇంట్లోనే ఉంటదండి పిన్ని ఎలాంటి పని చేయదు బామయ్య వచ్చేసి మామయ్య మెడికల్ డిస్ట్రిబ్యూటర్ అండి మా అత్తయ్య గారేమో టీచర్ అండి
ఉపాధ్యాయురాల
ఆ
ఇప్పుడు మీ ఇళ్ళలో ఏంటన్న వెళ్ళినప్పుడు అందరు కలిసి వెళ్తారా లేకపోతే మీమందనా మీరే వెళ్తారా
లేదండి అది ఏ చిన్న ఇక్కడికి ఏ ఎక్కడికి వెళ్ళినా గాని గు కుటుంబం అందరికె అందరం కలిసే వెళ్తాం మేము ఎప్పుడు విడివిడిగా వెళ్ళాలేదండి
అంటే మీరు ఈ మధ్యలో మీ కుటుంబంతో ఎటికైన ఏళ్ళారా అండి
అర్ధం కాలేదండి
నేరు మీ కుటుంబం తోటి ఎక్కడికి
ఆ వెళ్ళాను కదా అండి ఇ మన తిరుపతికి కానీ ఇంకెక్కడైనా ఉంటే అందరం కలిసే వెళ్తామండి మీ అమ్మమ్మ వాళ్ళ మీ మీ అమ్మమ్మ వాళ్ళ అంటే బాగా ఇస్తామా నానమ్మ వాళ్ళంటే బాగా ఇస్తామా అండి
ఇద్దరు సమానంగానే ఇష్టామండి
మీరు ఎక్కువ ఎవరి సైడ్కిి వెళ్తారండి
మా మమ్మ మా అమ్మయి గారు నా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తెలిదామండి
మీ అమ్మమ్మకి ఎంత మంది అండి
మా అమ్మమ్మకు ముగ్గురు బిడ్డలు ఒ కొడుకు అందులో మా అమ్మని సెకండ్ మా మమ్మీ కంటే పెద్దది మా పెద్ద అమ్మ చిన్నది మా పిన్ని తర్వాత మా మామయ్య మామయ సాఫ్ట్వేర్ డెవలపర్ పిన్ని ఏం చేయదు అని బాబాయి్ రైల్వేలో పనిచేస్తారు వాళ్ళకు ఒక బిడ్డ కొడుకు ఇప్పుడు ఆ చెల్ల వచ్చేసి నైన్త్ క్లాసు తమ్ముడు సిక్స్త్ క్లాసు పెద్దమ్మకు ఇద్దరు కొడుకు ఒకళ ఇప్పుడు పదవ తరగది ఒకళ ఇప్పుడు ఆరో తరగతి మామయ్యకు చిన్న బాబు పన్నెడు సంవత్సరంన్నార బాబు అంతే మా అత్తమ్మ కూడా పని నేనికి చూస్తుంది కానీ మామయ్య ఎలా పెట్ట ఎక్కడ ఎలా జాయిన్ చేయాలని చెప్పి చూస్తున్నారు వా మా పిన్ని వాళ్ళు హైరాలో ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళ మాతోటే ఉంటారు మామయ వాళ్ళు మాతోలాటే ఉంటారు మొత్తం ముఖానే ఉంటామండి మేము
అవునాండి మీ నానమ్మ వాళ్ళకి ఎంత మంది అండి
మా నాన్నమ్మ వాళ్ళకు ముగ్గు అండి అందులో మా బాబాయిలు ఇద్దరం అంటే మేము పెద్దవాళ్ళం మాకు ఇద్దరు బాబాయిలు ఉన్నారు సెకండ్ రెండో బాబాయికి వచ్చేసి అ ఇద్దరు కొడుకులు మా పిన్ని మేడిీ కోరు ఉంది కదండి
ఆ
మెడిప్లస్ మెడిప్లస్లో సిస్టమ్ వర్క్ చేస్తుంది అంటే టాబ్లెట్స్ ఏంటింటి అని ప్యాక్ చేసి దాన్ని ఎంటరే చేయాలి మా చిన్న బాబాకి వచ్చేసి చిన్న బాబాయి పిన్ని ఇద్దరు కలిసి వ్యాక్సిన్ కంపెనీ ఉందిడి
హ
ఇందులో పనిచేస్తారండి ఇద్దరు చెల్ల వచ్చేసి ఇప్పుడు తొమ్మి ఎనిమిదవ తరగతి నానమ్మ వాళ్ళు ఇంటికన్న ఉంటారండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు మా బాబాయ్ వాళ్ళు ఒకళు ఐడిపిఎల్ కాడ ఉంటారు ఇంకొకరు బాల్ నగర్లో ఉంటారు
మీరు ఎక్కువ మీ అమ్మమ్మ తరచూక వెళ్తారా మీ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారడి అడి
ఇద్దరింటికి వెళ్తాను ఎక్కువ వెళ్ళేది మాత్రం ఈ మధ్యలో వెళ్ళేది మాత్రం అమ్మమ్ న్లైన్ టికెట్
మీకు మీ మీద అంటే మీకు ఎవరు బాగా ఇస్తారండి పైసలు మీ అమ్మమ్మ వాళ్ళ మీ నానమ్మ వాళ్ళ
నానమ్మ వాళ్ళు కాదు మా అమ్మ అమ్మ వాళ్ళు కాదు మా అమ్మ గారు ఇస్తారు. మా మమ్మీ ఇస్తది నాకు మా నానమ్మ వాళ్ళు ఇంటికెళ్ళినప్పుడల్లా ఇస్తది కాని తమ్మ నా ఆడమ్మా వాళ్ళు వీళ్ళు ఇచ్చినప్పుడు తన కాడ ఉన్న పైసలు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడు దాసిపెట్టుకొని ఏమనుంటే ఇస్తది లేకపోతే లేదు ఈ మధ్యలో అయితే ఏమి ఇవ్వలేదు ఈ మధ్యలో ఇచ్చింది మాత్రం మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు ఈ ఆరునెలల్లో ఆ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు అమ్మ వాళ్ళు తక్కుభ ఇచ్చిళ్ళు ఏమ్ గావాలన్నా గూడా అంటే ఇగ అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి అప్పుడే ఇప్పుడే వెళ్తాము వెళ్ళినప్పుడు పొలం పని చేయాల్సి ఉంటది కాబట్టి దాదాపు అటే వెళ్తాము కానీ మమ్మీని చూడాలనిపిస్తుంది. అప్పుడు మాత్రం మా అమ్మకాడికి వెళ్తామండి
అవునాండి మీ అమ్మగారు ఏమి చేస్తున్నారండి
మా అమ్మగారు మా ఆరు చక్రాల వాహనం ఉందండి గవర్నమెంట్లో బస్ అనేది ఆ బస్సులో చూసుకుంటది డ్రైవర్లను పెట్టడం కానీ
అవునా అండి సరేనండి ఉంటున్నా ఇగ
ఉమ్ ధన్యవాదాలండి
ఉమ్